ఆ హలో
మ్ బావున్నావా
ఏం చేస్తున్నావ్
ఏం జెయట్లే ఖలిగానే ఉన్నా
భోజనం అయిపోయిందా
అయిపోయింది నీది అయిపోయిందా
ఆ అయిపోయింది ఇప్పుడే ఇలా కూర్చున్నాం
ఏమింటుంది సా
ఈ రోజు పప్పు మామిడికాయ వండేను అంటే స్కూల్ టైమ్ అయిపోతుంది ఫస్ట్ డే స్కూల్ అబ్బాయిది మొదటి రోజు ఈరోజు ఆ అందుకని ఆ ఈ రోజే వెళ్ళాడు
ఏంటే విశేషాలు అన్నయ్య ఇంట్లో వాళ్ళు బావున్నారా
ఆ అందరూ బావున్నారు అన్నయ్య ఆల్ అది ఎలా ఉన్నారు
ఆ అందరు మంచిగా ఉన్నారు
నీకు ఇప్పుడు ఆరోగ్యం ఎలా ఉంటంది అంతా బానే ఉందా?
ఆ అంతా పర్లా మంచిగా ఉంది కాని కొంచెం నీరసంగా ఉంది ఎండలు కూడా బాగా కొడుతున్నాయ్ గా
అవునవును ఆ మజ్జిగలో నిమ్మకాయ అది పిండుకుని తాగితే కొంచెం నీరసం ఉండదు కదా అలా చేయొచ్చు కదా
ఉమ్ తాగుతాను ఈ రోజు నుంచి మచ్చిక రోజు తాగుతాను కాని నిమ్మకాయ పిండుకోను
నిమ్మకాయ ఇప్ ఎప్ వేసుకుంటే బాగా తగ్గుతుంది నీరసం
నిమ్మకాయ ఉప్పు
ఆ కొంచెం మందికి ఉప్పు ఇష్ ఇష్టం ఉండదు కదా పంచదార వేసుకుని తాగుతారు అనమాట కానీ ఉప్పే హెల్దీ కొంచెం పంచదార మీద
ఉప్పే ఆరోగ్యమా సరే వేసుకోన్ తాగుతాన్ సాయంత్రం
ఆ అవునవును వర్షం పడుతుందా మీకు?
లేదు ఎండ కొడుతుంది ఆమ్మో ఫుల్ ఎండలు కొడుతున్నాయ్
మాకి ఇక్కడు వర్షం పడ్తుంది
అవునా ఎప్పట్నుంచి
మూడు రోజుల్నుంచి ఉంది కొంచెం గాలి ఎక్కువగా వేస్తుంది ఆ వర్షం పడేలా ఉండి మళ్ళీ ఆగిపోతుంది ఇగ రెండు రోజుల నుంచి అలాగే ఉంది ఇప్పుడు ఇందాకడ్నుంచి వర్షం పడుతుంది
చల్లబడ్డది అయితే మీకు వాతావరణం
ఎక్ అస్సలు చల్లబడ్లేదు వర్షం పడేలా ఉంటుంది కాని అస్సలు గాలి లేదు కొంచెం సేపు ఐ ట్లేదు అలా మబ్బేసి ఉంటుంది అంతే
ఉబ్బదీస్తుంది అయితే
బా ఎక్కువ ఆ వర్షం కూడా పూర్తిగా పడట్లేదు అందువల్ల ఇంకా వేడి ఎక్కువ ఐపోత్మ్ది
చిరు జల్లులు పడుతున్నాయా?
ఆ అవును ఏదో పడాలి అన్న పేరు పడినట్టు రెండు చినుకులు పడి ఆగిపోతుంది ఇంకా వేడి ఎక్కువైపోతుంది
అలా ఉంటే ఇంకా అస్సలు తట్టుకోలేము వామ్మో
అవును ఇప్పుడు కొంచెం పర్లేదు రెండు రోజుల మీద ఈ రోజు కొంచెం రెండు చింకులు ఎక్కువ పడుతున్నాయి ఇప్పుడు వర్షం వస్తుంది మాకు
ఊహు
అయినా మీకెళ్ చెట్లెక్కువ కదా?
అవును మాకు సముద్రం గాలి కూడా ఎక్కువ
అవునా
ఆ దెగ్గరలో సముద్రం ఉంది కదా దాని మూల ఎక్కువ
ఎంత దూరంలో ఉంది మీకు?
మాకు ఇక్కడ నుంచి ఐదు నిమిషాలు ఇంటి దెగ్గర నుంచి
మ్మా అంత దెగ్గరా?
ఆ అవును
ఉమ్
మేము ఏ మంచి రోజు అయినా సరే సముద్రం దగ్గరికే వెళ్తాం మొత్తం మా కుటుంబం అంతా వెళ్ళి అక్కడ స్నానాలు చేసి దగ్గరలో పక్కనే శివాలయం ఉంటది దండం పెట్టుకుని వస్తు వస్తాం అన్నమాట
ఆబ్బా మీది బాగుంది కదా
ఆహ అలాంటప్పుడు అది ఉట్టప్పుడు మాత్రం వెళ్ళం అంటే కొంచెం అటు సైడ్ అంతా ఎక్కువ వేరే వాళ్ళు ఉంటారనమాట కొంచెం దొంగలలాగా
అందులో భయం ఉంటది కదా
అవును మామూలు సమయాల్లో ఒక ఎక్కువ మంది జనం ఉంటారు. కదా
హ్మ్మ్
అలాంటి పరిస్థితులో వెళ్ళము ఎప్పుడైనా వెళ్తే ఒక పది మంది కలిసి వెళ్తాం. అనమాట
ఎవరు తప్పిపోకుండా ఉంటరు చిన్న పిల్లలకి కూడా ఏ ఇబ్బంది ఉండదు.
అవును ఎక్కువ మంది వెళటమే మనకి మంచిది. దొంగతనాలు అవి తక్కువ జరుగుతాయి లేకపోతే ఇక్కడ ప్రమాదకరం కొంచెం
హ్మ్మ్ దూరం దూ దూర ప్రాంతాల నుంచి వచ్చి అక్కడ ఉంటా ఉంటారు. కదా చూసి ఆడుకుంటా అంటారు.
ఆ
ఎప్పుడు జనాలు ఉంటారా అక్కడ
ఆ ఆదివారం ఆదివారం ఆదివారం అయితే ఎక్కువ ఉంటారు. ఎక్కడెక్కడి నుంచో వస్తారు. ఇక్కడికి
ఉం
ఇక్కడ సముద్రం చాలా బాగుంటది. చుట్టూ అంతా కూడా ఇప్పుడు కొంచెం అభివృద్ధి చేశారనమాట.
హ ఆడుకోడానికి అట్లా ఉంటందా.
ఆ కొంచెం అక్కడ అదే మనం బయట రెస్టారెంట్ లాంటివి అవి పెట్టారు. ఆడుకోవడానికి పక్కన ఫొటోస్ తీసుకునేలాగా అలా అన్ని పెట్టారనమాట.
ఆహా మంచిగుంది
ఇంకా ఎక్కువ మంది వస్తున్నారు.
సెలవులు అప్పుడు ఖాళీ ఉండదు అనుకుంటా కదా
అస్సలు అస్సలు ఖాళీ ఉండదు. మాకు మామూలు రోజుల్లోనే ఉండదు. ఆ అవును మాకు ఎప్పుడంటే సంక్రాంతికి పెడతారు.
ఆ
తీర్దం అంటాం. కదా
ఆ
అలాగా మాకు ఇక్కడ అన్ని గేమ్ అదే ఆ ఆటలు ఆ డ్యాన్సులు అలాంటి అన్నిీ పెడతారనమాట పెద్ద అన్ని పెద్ద పెద్దయి చాలా ఎక్కువ మంది ఉంటారు. అప్పుడు
అవునా
బండి పెట్టుకునేకి నడవడానికి కూడా చోటు ఉండదు.
పుష్కరాలకు వచ్చినట్టు వస్తారా జనాలు
అవును చాలా మంది ఉంటారు ఇప్పుడు ఇంకా అభివృద్ధి చేశారు దాంతో ఇంకా జనం పెరిగిపోయారు ఇప్పుడు మాకు మామూలు రోజుల్లో కూడా వెళ్ళనాలంటే భయం వేస్తుంది
నీళ్ళెట్లుంటయి ఉప్పు
ఆ సముద్రమే కదా ఉప్పే
అంటే నేను ఒక దగ్గర చూసిన ఒక ప్రాంతంలో అంత ఆ చెత్త చెత్తగా మంచిగా లేదనమాట అది ఆ సముద్రము ఇది స్వచ్ఛంగా ఉంటదా అని
ఆ మాకు స్వచ్ఛంగానే ఉంటది ఎప్పటికప్పుడు మాకు ఆ మాకు ఎప్పుడు అలాగే ఉంటుంది
ఉ హు
చాలా ఎక్కువ
ఉమ్ హు
కొంచెం అభివృద్ధి చేసినప్పుడు నుంచి ఇంకా శుభ్రం చేస్తున్నారు
అదే అదే వచ్చి వెళ్తూ ఉంటారు కదా జనాలు ప్రయాణికులు
ఇప్పుడు చేస్తున్నారు అనమాట దాంతో ఇప్పుడు ఇంకా చాలా బాగుంది
చాలా బాగుందా అయితే వస్తారు ఒక ఒక ఒకసారి వస్తాములే మేము ఎప్పుడైనా వీళ్ళు చూస్తా
అవును రావాలి ఒకసారి అప్పుడు మా ఇల్ చూసినట్టు నట్టు ఉంటది అలా వెళ్లొచ్చు
ఉ తప్పకుండా ఈ సారి
ఈసారి అలా వెళ్ళాలి మీరు ఎక్కడైనా బయటికి ఇప్పుడైనా వెళ్ళినప్పుడు వెళ్ళారా మీరు సముద్రం దగ్గరికి
ఆ నేను ఒక మూడు మూడు సార్లు వెళ్లాను మూడు ప్రాంతాలకు వెళ్ళాను ఒకటేమో బాలేేదు అంత స్వచ్ఛమైనగా అనలే కొంచెం చెత్త చెత్త చేత్తగా అనిపించింది ఒకటి మంచిగా ఉంది సముద్రము అక్కడ ఆడుకున్నాం మంచి ఇంకొకటి ఏంటంటే అక్కడ ఆ సముద్రంలో గోదావరి వరి ఉన్ను అది కలుస్తది అనమాట
ఆ రెండు కలిసే చోటు
ఆ అక్కడ అది వెళ్ళాను నాకు అది బాగా నచ్చింది మంచి అనిపించింది మొదటిసారి ఎప్పుడు నేను అక్కడికి వెళ్ళలేదు అనమాట మా చుట్టాల ద్వారా వెళ్ళాను చాలా మంచిగా అనిపించింది ఆడుకున్నాం కానీ లోతు ఎక్కువ ఉంది బాగా భయపడ్డారు మా వాళ్ళు
పిల్లలతో ఎక్కువ అలాంటి ప్రదేశాలకి వెళ్ళకూడదు
ఉ హు
ఇబ్బంది
మేము ఒక అరవై డెబ్బై మంది దాకా వెళ్ళాంలే మా చుట్టాలు మా స్నేహితులు అందరు కలిసి వెళ్ళాము మంచి గా ఆడుకున్నాము
ఎళ్ళాలి అందరూ కలిసి
ఆ బాగుంది ఆ అనుభూతి మంచిది ఓ జ్ఞాపకంగా అట్లా ఉండిపోయింది
హా హా అవును మేము వెళ్తాం అలా వెళ్తే ఏడుగురు అలా దాటే వెళ్తాం ఎప్పుడు వెళ్ళిన
నీళ్ళల్లో ఆడుకున్నాం స్నానాలు చేసినాం అక్కడ కొట్ దుకాణాలు ఉంటే అవి ఇవి కొనుక్కున్నాం ఇంకేవో ఎక్కడానికి కూడా ఏదో ఇచ్చారు అవి ఇవి చాలా మంచిగా ఉంది అసలు సమయం అర్ధం కాలే ఆడుకున్న కొద్దీ అప్పుడే అయిపోయిందా అన్నట్టు
సముద్రం దగ్గరికి వెళ్తే అసలు సమయం తెలీదు ఎంతసేపు ఉన్నా ఇంకా ఉండాలని అనిపిస్తది
అసలు బయటికి రాబుద్ధి కాలే పొద్దుట అందరం కొంచెం కొంచెం తినేసి వెళ్ళాం అనమాట బట్టలు తీసుకొని
ఉ
ఇంకా స్నానాలు చేసే వాళ్ళు చేయడం అందరం ఆడుకొని మంచిగా ఇంకా మధ్యాహ్నం ఇంకా సాయంత్రానికి చేరుకున్నాం ఇల్లు
అయ్యో వెళ్తే రాబుద్ధి కాదు సముద్రం దగ్గరికి
ఆ అందరినీ పిలిచి వచ్చేసరికి ఇంగ సాయంత్రం అయిపోయింది మాకు ఆ రోజు అం త అక్కడే గడిచిపోయింది హు హు
ఎక్కువ మంది కదా అందు నువ్వు రావా
ఉ ఉ అందరం కలిసి ఒక చిత్రాన్ని కూడా తీసుకున్నాం గుర్తుకు అట్లా ఉంటది
ఆ గుర్తుంటది ఎక్కువ మంది వెళ్ళారు కదా
ఉ అలా అయిపోయింది
అలాంటివి ఎప్పుడుకి మంచి జ్ఞాపకాలు కింద ఉంటాయి
అవునవును చూసుకుంటున్నప్పుడు అప్పుడు ఇలా చేసాము ఇప్పుడు ఇలా చేసాము అని
అవును ఆన్నీ గుర్తు వస్తాయ్ బావుంటది మొన్న మేము వెళ్ళాము అసలు ఆ రోజు పుల్ గాలి వర్షం పడే టైమ్ లో వేళ్ళం సముద్రం దగ్గరికి మొన్న మా బాబు పుట్టినరోజు రోజు తర్వాత
ఆహా అవునా
ఆ చాలా భయం వేసింది ఇంకా ఉండలేదు ఐదు నిమిషాలుండి అక్కడ చిత్రాలు అవి తీసుకుని వచ్చేసాం
ఉహు
మొత్తం అక్కడ ఉన్న ఇసుకంతా పైకి లేగిసిపోతుంది కాలికి తగులుతూ వెళ్తుంది అనమాట పక్కకి
ఇబ్బందిగా ఉంది అనమాట మీకు
ఆ అంటే మాకు పర్లేదు పిల్లలు కూడా తీసుకెళ్ళినం పిల్లలు కూడా బయపడి పోయారు భయబడిపోయారని ఇంక వచ్చేసాం
అదేలే ఉ
ఆ అలాగ ఎక్కువ అలాగే ఉంటది వర్షిం పడేట సమయంలో కంటే వెళ్ళకూడదు పల్లీ సాయంత్రం నాలుగున్నర తాటేకి వెళ్ళకూడదు.
అవునా.
ఎక్కువ టైమ్ లో వస్తుందిన్నమాట. సరే నేను మళ్ళీ చేస్తాను ఉంటాను. స ఆహ్ ఆహ్.